నమస్తే అండి. ఏంటి ఈ రోజు లంచ్ బాక్స్ లో, ఏదో కొత్త వంటకం తెచ్చినట్టున్నారు. సువాసన అదిరిపోతుంది.
నమస్తే అండి.
ఉ ఉ
చి మిరపకాయల పచ్చడి. చేశారు. ఈ మధ్య కా ఆరోగ్యకరం తిందామని అలవాటు చేసుకుంటున్నాను.
అబ్బా చాలా మంచి పని చేసారండి. ఈ రోజుల్లో జొన్న రొట్టెలు. సజ్జ రొట్టె. రొట్టెలు తినడం చాలా అరుదైపోయింది అందరూ వైట్ రైస్ లేదా మైదాతో చేసిన వస్తువులకే. అలవాటు పడిపోతున్నారు.
అవునండి నాకు ఒక్కప్పుడు రోజు అన్నం తినకపోతే ముద్ద. అందుకే ఈ మధ్య ఒంట్లో కొంచెం బద్దకం. నేన్ పెద్దటి డాక్టర్ ని కలిశాను. ఆయనే చెప్పారు మనం తినే ఆహారంలో. పీచు పదార్థం తక్కువైపోవడం వల్లే, ఇవన్నీ వస్తాయట.
నిజమేనండి మన తాతల కాలంలో. వాళ్ళు రాగులు సజ్జలు జోన్నలు ఎక్కువగా తినే వాళ్ళు. అందుకే వాళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చినా కూడా ఎంతో దృఢంగా ఆరోగ్యంగా నడిచేవాళ్ళు. మనమేమో. ముప్పై ఏళ్ళు రాకముందే మోకాల్ల నొప్పులు. షుగర్ అని తిరుగుతున్నాం
కరెక్ట్ గా చెప్పారు. టెక్నాలజీ పెరిగితే లైఫ్ ఈజీ అయిపోయింది గాని, శరీర శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. దానికి తోడు ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాకా. మన ఆహార అలవాట్లు ఇంకా దారుణంగా తయారయ్యాయి.
అమ్మో అవునండి శనివారం, ఆదివారం వస్తే చాలు. వండడానికి బద్దకం వేసి. ఫోన్ లో ఆర్డర్ పెట్టేస్తున్నారు. పిజ్జాలని బర్గర్ లని ఫ్రైడ్ రైస్ లని. అన్ని మైదా ఆర్టిఫిషియల్ రంగులతో చేసినవే. పిల్లలు కూడా వాటికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
నిజమే ఒకప్పుడు పిల్లలకి సాయంత్రం. స్నాక్స్ అంటే, ఇంట్లో చేసిన మురుకులు. లడ్డులు లేదా వేరుశనగ పట్టీలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడేమో చిప్స్ ప్యాకెట్లు నూడుల్స్ అలవాటు చేసేసారు. వాటిలో ఉండే కెమికల్స్. వల్ల చిన్న వయసులోనే పిల్లలకి ఓబయ్ సిటీ వచ్చేస్తుందండి.
అవును ఆ ప్యాకెట్ ఫుడ్స్ అన్ని నిల్వ ఉండడానికి. ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారు. అవి కడుపులోకి వెళ్తేలే. లేనిపోని గ్యాస్ సమస్యలు అలసర్లు వస్తాయి పైగా ఈ మ. ఐతే బయట హోటల్స్ లో వాడే నూనెలు కూడా అస్సలు బాగోలేేవని న్యూస్ లో చెప్తున్నారు.
అవునండి ఒకసారి వాడిన నూనెను మళ్ళీ మళ్ళీ మరిగించి వాడుకుంటారు. దాని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. అందుకే ఎంత బిజీగా ఉన్నా కాస్త ఓపిక చేసుకొని. ఇంట్లోనే వండుకని తినడం చాలా ముఖ్యం.
నిజమే నండి కానీ ఇక్కడ ఏంటంటే. ఈ రోజు. భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కదా ఆఫీస్ ఒత్తిడి వల్ల పొద్దున్న లేచి ఎన్ని రకాల వంటలు చేయడం వాళ్ళ కూడా ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది
అదే నిజమేనండి అయితే దానికి ఒక చిన్న ప్లానింగ్ వారానికి సరిపడ కూరగాయలు ముందే తెచ్చుకొని కొన్ని రకాల పొదుపూ పొదుపు చేసి పెట్టుకుంటే వంట త్వరగా అయిపోతుంది వారాంతంలో కాస్త టైం కేటాయిస్తే సరిపోతుంది
మంచి ఐడియా ఇచ్చారండి అసలు మనం తినే ఆహారంలో ముడి పదార్థాలు చేర్చు కోవడం ఎలాగో కొంచెం చెప్తారా నేను ఈవాల్టి నుంచి మా ఇంట్లో ప్రయత్నిస్తాను
తప్పకుండా అండి మొదట్లోనే పూర్తిగా అన్నం మానేయాల్సిన అవసరం లేదు వారంలో రెండు రోజులు రాత్రి పూట అన్నానికి బదులుగా కొర్రెల అన్నం గాని రాగి జావగాని తాగడం అలవాటు చేసుకోవాలి ఉదయం టిఫిన్స్ లో నార్మల్ దోశ కాకుండా జొన్నపిండి లేదా రాగిపిండితో దాష దోశలు వేసుకోవచ్చు
వినడానికి బానే ఉంది కానీ టేస్ట్ ఎలా ఉంటుందో అని చిన్న అనుమానం ఎందుకంటే ఇంట్లో పిల్లలు రుచిగా లేకపోతే అస్సలు ముట్టరు కదా
మొదట్లో కొంచెం కొత్తగా అనిపిస్తుంది గానీ అలవాటయిన అలవాటయిన తర్వాత బాగుంటుంది రాగుపిండిలో కాస్త ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసి రొట్టలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది యూట్యూబ్ లో చూస్తే ఇప్పుడు అలాంటి హెల్తీ వంటకాలు చాలా రకాలు చూపిస్తున్నారు చూడండి ఒకసారి
అవునా ఇంటర్నెట్లో ఇప్పుడు ప్రతిదానికి రెసిపీలు దొరుకుతున్నాయి టెక్నాలజీని ఇలాంటి మంచి విషయాలకు వాడుకోవాలి సరేగాని ఈ మధ్య చాలా మంది ఆర్గానిక్ కూరగాయలు బియ్యం అనికుంటున్నారు కదా దాని వల్ల నిజంగానే ఉపయోగం ఏమైనా ఉంటుందంటారా
ఉపయోగం అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు పండించే పంటల్లో కెమికల్స్ ఎరువులు పురుగుల మందులు అన్నం వాడుతున్నారు ఆ విషయాన్ని మనం రోజూ తింటున్నాము ఆ భయము ఉండదు కానీ ధరలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటున్నాయి
అవునండి సామాన్య మిడిల్ క్లాస్ వాళ్ళు అంత ధర పెట్టి పెట్టీ రోజు ఆర్గానిక్ వస్తువులు కొనడం కష్టమే కదా అందుకే కనీసం మనం తెచ్చుకున్న కూరగాయలును వన్డే ముందు కాస్త ఉప్పు నీళ్ళల్లో లేదా గోరువెచ్చని నీళ్ళల్లో కడిగితే ఆ మందుల ప్రభావం కొంతవరకు తగ్గుతుందని విన్నాను
చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు అలాగే రాత్రి పూట పడుకునే ముందు హెవీగా తినడం రాత్రి పది గంటలుకు తిని వెంటనే పడుకుంటారు దీనివల్ల జీర్ణకీయ దెబ్బతింటుంది
అవును రాత్రిపూట ఎప్పుడు తేలికగా అరిగే ఆహారం తినాలి ఎనిమిది గంటల లోపే భోజనం పూర్తి చేస్తే చాలా మంచిది అప్పుడే మన శరీరానికి గుండెకి సరైన విశ్రాంతి దొరుకుతుంది దాంతో పాటు రోజులో తాగే నీటి పరిణామం కూడా చాలా ముఖ్యమ అండి
నిజమేనండి ఆఫీసుల్లోని ఏసీలో కూర్చోవడం వల్ల అసలు దామే వేయట్లేదు అని చాల మంది నిర్లక్ష్యం చేశారు కానీ లోపలికి దెబ్బ తినడానికి బాడీ డిహైడ్రేట్ అవ్వడానికి ఇదే కారణం రోజుకి కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ నీళ్ళలు ఖచ్చితంగా తాగాలి
నిజమే అండి కొంతమంది నీళ్లకు బదులుగా ప్యాకెట్లలో దొరికే ఫ్రూట్ జ్యూసులు తాగుతుంటారు అవి వంద శాతం నాచురల్ అని రాసి ఉన్నా కూడా అందులో చాల షుగరు మరియు ఫ్లేవర్స్ కలుపుతారు వాటికంటే ఇంట్లో తాజ పండ్లను తెచ్చుకొని తింటే ఫైబర్ కూడా బాడీకి అందుతుంది కదా
అవునండి జ్యూస్ రూపంలో కంటే పండ్లు నేరుగా నమిలి తినడమే చాల మంచిది అలాగే చాల మంది వేడి వేడి అన్నాన్ని కూడ కూరలను ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి తెచ్చుకుంటున్నారు ఆ వేడికి ప్లాస్టిక్ లోని ఫుడ్ లో కలిసి క్యాన్సర్ లాంటి రోగాలకు కారణమవుతున్నాయి
అవునండి నేను కూడ ఈ మధ్యే విన్నాను అందుకే మా ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలన్నీ తీసేసి కేవలం స్టీల్ లేదా గాజు పాత్రలనే వాడుతున్నాము అలాగే ఈ మధ్య ఆఫీసుల్లో ప్రతి గంటకి టీ లేదా కాఫీ తాగడం ఒక ఫ్యాషన్ కదా దాని గురించి మీరేమంటారు
అవును అది చాల పెద్ద వేసనం అయిపోయింది రోజుకి ఒకటి లేదా రెండు సార్లు టీ తాగు తాగినా పర్లేదు గాని ఒత్తిడి తగ్గించుకోవడానికి అని రోజుకి ఐదు ఆరు సార్లు తాగితే అందులో ఉండే వల్ల ఆకలి చచ్చిపోతుంది నిద్రలేని సమస్యలు వస్తాయి
నిజమేనండి టీ కాఫీలకు బదులుగా గ్రీన్ టీ లేదా కేవలం గోరివేచ్చ నీళ్ళలో తాగడం అలవాటు చేసు ఉంటే బాడీలోని టాక్సిన్ టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయ్ సరేగాని మన పెద్దవాళ్ళు వారానికి ఒకసారి లేదా పండగలకి ఉపవాసాలు ఉండేవాళ్ళు కదా దాని వెనక కూడ ఏమైనా సైన్స్ ఉందంటావా
చాలా పెద్ద సైన్స్ ఉందండి వారానికి ఒకసారి కోసం ఉపవాసం ఉండడం వల్ల మన జీర్ణ వ్యవస్థకి కాస్త విశ్రాంతి దొరుకుతుంది లోపలకు పేరుకుపోయిన వ్యర్థాలన్నీ క్లీన్ అయిపోతాయ్ మన శరీర కణాలు తమను తాము రిపేర్ చేసుకుంటాయ్ ఇప్పుడైతే విదేశాల్లో ఇంటర్మీడియట్ ఫ్లాస్టింగ్ అని పెద్ద ట్రెండ్ నడుస్తుంది
మన వాళ్ళు ఎప్పుడో చెప్పిన విషయాలనే ఇప్పుడు విదేశీయులు కొత్త పేర్లతో చెప్ అంతే గాని మనం నమ్మట్లేదు ఆహా ఇదంతా చూస్తుంటే నాకు మన పాత రోజులు గుర్తొస్తునాయ్ అప్పట్లో డబ్బుకు చాల విలువ ఉండేది మన చిన్నప్పుడు లైఫ్ చాలా సింపుల్ గా ప్రశాంతంగ ఉండేది
ఆ అవునండి అప్పట్లో డబ్బులు చాల విలువ ఉండే మన చిన్నప్పుడు లైఫ్ చాల సింపుల్ గా ప్రశాంతంగా ఉంది సాయంత్రం అయితే చాలు ఫ్రెండ్స్ అందరూ కలిసి గ్రౌండ్ లో ఆడుకునే వాళ్ళు చీకటి పడిపోయే వరకు ఇళ్ళకే వెళ్ళే వాళ్ళం కాదు
నిజమే ఇప్పటికీ పిల్లలకి ఆ అదృష్టం లేదు ఎప్పుడూ చేతిలో ఫోన్ లేదా కంప్యూటర్ గేమ్స్ కూడా అందులోనే ఆడుకుంటున్నారు శారీరక శ్రమ అనేది అస్సలు లేదు మేము చిన్నప్పుడు దగుడుమూతలు గిల్లిగా గిల్లిదండ తొక్కుడు బిళ్ల లాంటివి ఆడేవాళ్ళం ఇప్పుడు ఈ రోజుల్లో వాళ్ళకి అవి ఏమీ లేవు
కరెక్టే నండి పైగా అప్పట్లో టీ వీ లో వారానికి ఒకసారి మాత్రమే సినిమా వచ్చేది దాని కోసం ఊరంతా ఒకే చోట కూర్చొని చూసేవాళ్ళం ఆ ఆనందమే వేరు ఇప్పుడు ఓ టీ టీ లొచ్చాక ఫోన్ లోనే వేల సినిమాలు ఉంటున్నాయి కానీ కూర్చొని చూసే ఓపిక ఆ ప్రశాంతత ఎవరికీ ఉండట్లేదు
టెక్నాలజీ అండి టెక్నాలజీ పెరగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ మనుషుల మధ్య బంధాలు ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి పక్కపక్క కూర్చున్నా కూడా మాట్లాడుకోకుండా ఎవరి ఫోన్ లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం
అవునండి నిత్యావసర వస్తువులు పప్పులు నూనెలు ఒక్కటేమిటి అన్నింటి ధరలు పెరిగిపోయాయి మిడిల్ క్లాస్ వాళ్ళు బ్రతకడం చాలా కష్టంగా మారిపోయింది జీతాలు మాత్రం అంతే ఉంటున్నాయి గానీ ఖర్చులు మాత్రం రెట్టింపు అయిపోతున్నాయి
నిజమేనండి ఇది మాత్రం సరే అండి మరి ఉంటాను